ఆ వినిపిస్తుందండి నమస్కారం లు అండి
బస్ చార్జిలు పెంచిరా అంటీ
బస్ చార్జ్ లా
ఆ
ఫ్రీ టికెట్ అండీ
అవునా అండి ఎట్లా అండీ
ఫ్రీ టికెట్ ఎందుకంటే మేము ఒక్కసారి ఎట్లనో నాకు కూడా తెలవదండి మా సీఎం ఇచ్చారండి మాకు
ఓ అవునా మా దగ్గర ఒకటి మహాలక్ష్మి ఫ్రీ టికెట్ అంటారు కదేనా అంటే మీకు కూడా అదేనా
ఉ మాకు కూడా అదే అండి మీకు కూడా మీ ఏమంటారు వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఏమంటారు
మా రాష్ట్రం మా రాష్ట్రంలో ఒక ఆయన ఉంటాడండి ఆయన ఇస్తాడు ఫ్రీగా మాకు ఓ
మీ రాష్ట్రానికి ఎవరు ఉంటార అండి ముఖ్యమంత్రి కదా అండి
ఆ అవునవును ముఖ్యమంత్రి అవునండి
మాకు కూడా ముఖ్యమంత్రిని ఇచ్చాడండి
నేను తెలుస అండు ఒక రోజు మీరియాల గూడా నుంచి ఎంజిబిఎస్ ఎక్కిన, ఎం జి సిబిఎస్ నుంచి లింగం పెల్లి కి పోయినా లింగంపల్లి నుంచి చందనగర్ పోయినా ఎన్ని ఊర్లు తిరిగిననో ఫ్రీ టికెట్ తోటి
ఓ నేను కూడా ఇప్పుడు చాలా సార్లు తిరిగినను ఫస్ట్ స్టార్ట్ అంటే అది మొదలు అమలు చేసిన మొదట్లో బస్లు ఎక్కలేదనమాట బస్సులు మేము ఎక్కువ భయమని కాదు అంటే అప్పుడు మాకు రాలేదు ఆ సిచ్యువేషన్ మేము తిరగడానికి రూములనే ఉండే వాళ్ళము తర్వాత ఇక ఇప్పుడు తిరుగుతున్నాం కదా వేరే లెవల్ అసలు ఊకే ఇక పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం అటు ఇటు
అవునండి నేను తెలుసా ఒక రోజు కుక్కటి పెళ్లి షాపింగ్ కి పోయినా తెలుసా ఫ్రీ టికెట్ తోటే
అబ్బా మీరు వచ్చినప్పుడు నా కూడా చెప్పచ్చు కదండి షాపింగ్కి నేను కూడా చేస్తే నాకు షాపింగ్ తెలియదు ఎలా చేయాలో నేర్చ్ కుంటాం
ఆ నేర్పిత్త అండి సరే నేను ఎప్పుడైనా డ్రెస్ లకు పోతాగా అప్పుడు మీకు ఫోన్ చేస్తా రాండి నా దగ్గరికి
మరి మీరే కొనియ్యాలండి డ్రెస్సులు
ఆ కొనిస్తండి నాకు ఉద్యోగం వచ్చినాక మరి మా ఇంట్లో మన ఆనమ్మ కూడా అడుగుతుందండి ఉద్యోగం ఎప్పుడు చేస్తావు నాకు చీర ఎప్పుడు ఇప్పిస్తావు అంటే
అయ్య వద్దులేండి ఆయితే నేనే కొనుకుంటాను మీరు నేర్పి
ఇంత ఇంత మంది ఉన్నాయి ఎంత మంది లిస్టులు ఉన్నారు. తెలుసా అండి కొనిపించే వాళ్ళకి ఫుల్ మంది ఉన్నారు. నాకు ముందు నేను చెప్పిన వాళ్ళ లిస్టు
నీ ప్రానా స్నేహితురాలికి కొనిస్తారా
ఆ ఆమె గోనిస్తా అండి ఆమెకు గోనిస్తా ఆమె మాత్రం నాకు కొనియదండి. టీసిఎస్ జాబ్ వచ్చినా కూడా
అయ్యో అవునా జాబ్ల జాయిన్ అయింద అండి తను
తెలవదండి అమే ఇంకేం చేస్తుండది అమే ఇంకేమో చేస్తు వస్తుంది అనుకుంటా బిజీ బిజీ గా ఉంది ఫోన్ కూడా ఎత్తలేదండి అసలు ఎంత పొగరు చూడండి. అసలు
హ్ తను ఏ సిచ్యుషన్ లో మీరు ఆర్థం చేసుకోవాలి కదా
ఆ అందుకే అండి నా ప్రాణమిత్రృరాలు కాబట్టి ఏదైనా అనాచ్చండి అందుకే అట్లా అన్న మాట ఆ మీరు కూడా అంటారా అండి మీ ఫ్రెండ్స్ ని ఏమన్నా
ఆ చాలా మాటలు అంటానండి
అయ్యో మీరు మంచి వాళ్ళు అనుకున్న కదండి
ఆ నీకంటే కూడా కొంచెం చెడ్డదన్న అండి నేను
నేనే చెడ్డదాన్నండి మీరే మంచి వాళ్ళు ఇంకా మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మీ స్నేహితురాలు నేనైతే ఆవునానే గీట్లనే అంట
నేను గాట్లా కూడా అననండి ఇంకా మాటలే వస్తాయి. నాకు
అయ్యో బూతుల అండి
బూతులు అంటే బూతులు కాదు ఇగా ఊత పదాలు అన్నమాట ఊత
ఊతం ఆ తెలువది తెలువది అండి ఊత పదాలు అంటే
అంటే ఇగా ఆటోమేటిక్ గా వచ్చేస్తయి ఇగా ఉత్తగా ఏదన్నా అంటే ఇక అదే వడ్ వస్తుదన్న మటా అదోక పదమే వస్తది ఇగా అంటే అట్లా కొన్ని ఉత పదాలు ఉంటాయి నాకు ఆ ఉత పదాలు అనే ఏస్తా ఇగా గోరంగా
మేమైతే తెలుసా అట్లనే మా ఇంటికాడ సామెతలు సామెతలు అంటారు. మా ఊర్ల ఆ సమేతలు ఊకె చెప్తా ఉంటాడు మా తాత ఒక ఆయన ఉంటాడు ఊర్లో ఆయన ఏమైనా ఫోన్ తీసుకొచ్చి నాకు ఫోన్ చూడ అంటాడు. ఫోన్ మంచి చేసి ఇచ్చిన అనుకో అయితే నువ్వు ఇగా మంచి సి ఈ ఊర్కి మినిస్టర్వే కావచ్చు కదా అంటాడు ఊకే ఏమన్న అంటే
ఒక సామెత తెలుసా మీకు
సామెతలు నాకు తెలువదండి మీరు చెప్పండి నేర్చుకుంటా నేను
సామెతలు అంటే మన ఊళ్ళ గాయి అంటారు గాదా వాటిని షాత్రాలు
ఎంటిది
శత్రాలు శ
శా శాస్త్రాలు ఆ
శాస్త్రాలు అయ్యా అయ వేరు ఉంటే శాస్త్రా శాత్రాలు వేరే ఉంటాయి కదా
త్రలు
అయ్యో అవునా
చెప్పండి
అంటే ఒకటి చాత్రం వేస్తా నేను అది అంటే ఆ కుక్కం మురుగినని ఆహర్ నెల దొంగల్ వాటక దొంగల్ వాట ఆహ నెల కుక్కల్ మురుగని ఆట ట శాత్రం తెలుసా
విన్న విన్న అండి కుక్కలు మురిగ
కాయ కాదు కాదు దొంగలు పడ్డ ఆరు నెల్లకి కుక్కలు మోరిగినయట
ఆ విన్నా అండి నేను అమ్మ ప్రాణమిత్రురాలు ఉంటది కదా ఆమె అంటా ఉంటది ఊక గిదే డైలాగ ఆమె
మ్మా మీ ప్రాణమిత్రురాళని ఇన్ని ర్లు అన్ని సార్లు గుర్తు చేసుకుంటున్నారు ఆమెకు ఎక్ సేము
అవునండి నిజంగా ఆమెకు ఎక్కిీలు వస్తున్నాయని ఇప్పుడే మేసెజ్ చేసిందండి
అవునా
ఒక ఐదు నిమిషాలు అయితధి ఆ
తను ఈ సామెత అంటే శాత్రం ఏ సందర్భంలో వాడు తెలుసా మీకు
కంటది ఆమె అంతే
ఎందుకు మీరు పని కరెక్ట్గా చేయరేమో అందుకే అంటదేమో
వునుగావచ్చయిడి అదే చదువుకో చదువుకో అంటది నేను చదువుకోను అట్లా అంటదేమో మరి
కావచ్చు ఒకటి అంటే ఒకసారి చేయాల్సిన టైమ్ లో ఇంకెప్పుడైనా ఎత్తి గట్టిన అంటారండి ఆ శాత్రం వాడతారు కదా మీకు తెలుసా ఇంకో విషయం
ఏంటి చెప్పండి ఇగ మీరు చెప్తే తెలుస్తది రెండో విషయం కూడా
ఒకటి తర్వాత రెండొచ్చును
కున్నాండి నేను తర్వాత
అయి తర్వాత మూడా అండి నాకు అది తెలవదు నేను రెండు వరకి ఆగిపోయినాను
నేను మూడు వరకు ఆగిపోయినా కాపోతే ఒ ఒకటి ఉంటందని తెలవదు నా దానికంట ముందు రెండు ఇట్లా రెండు కంటే ముందు
అవునా మీకు రెండు మూడు తెలుసు నాకు ఒకటి రెండు తెలుసు
అవునా నష్టం ఏం లేదండి మీరు మూడు పుటలు అన్నమే తింటారు అంతకంటే ఎక్కువ ఏం తినరు నాలుగు సార్లు తినారు కదా
మొన్న ఇంటికాడ మొన్న ఇంటికాడ నాలుగు సార్లు తిన్నానండి నేనయితే ఒక రోజు
ఏయ్ కిలోలు కిలోలు పెరుగుతర అండి గట్లా తినకండి ఊకా
దండి ఘోరంగా అయితే ఆ ఘోరంగ ఏం కాదు కర్రీ మంచి అనుకుంట నాకు తెలిసి అందుకే
ఫిషా
కావ మా అమ్మ ఫిష్ ఫిష్ పచ్చడి పెట్టిందండి ఫ్రై లెక్క వే
అబ్బ నాకు కావాలి ఆహ తింటామండి ఎందుకు తినము
అయితే ఏం చేసిందంటే పెట్టిందండి ఆ రోజు పెడితే ఏం చేసా తున్మాగ్ అంటే పొద్దుగాల ఆ రోజు పాలు తెలేదు అమ్మ అంటే మేము పాల కింద కా తెచ్చుకుంటాంమనమాట. అమ్మ కరుగ్ పనికని చాయ్ పెట్టుకో నన్నే పాలు పెట్టి పోయిందడా తెచ్చి పెట్టిపోయింది ఇంట్లో అది చక్కర అయిపోయింది ఇప్పుడు షాప్కి నేను పోలేను కదా ఎవడు పోతలే షాప్ కనేసి నేన్ ఇంట్లోనే ఉన్నా ఇగ నాకు ఆకలి అయిత్ పొద్దు పొద్దుగాలే ఎండకాలం అంటే పనులు చేత్తం కదా. కిలుపోయి అదంతా పని ఆకలి అయింది పనిచేయంగానే ఆకలి అయిత్ తుంటే సర్లే ఇగ ఏం చేస్తామని వాటర్ తాగి ఇంత కొంచెం అన్నంయేస్కోని తిన్నా. అన్నం వేస్కోని తిన్నాక మళ్ళీ ఊ ఇంక తర్వాత మళ్ళీ పొద్దుగాల ఏడున్నరకె తిన్నానండి మళ్ళీ ఏమైందో మళ్ళీ పన్నెండు గూడకాలే నాకు ఆకలి అవుతుంది.
తినండి ఏం తప్పులేదు
అదే చెప్తానండి తిన్నా మళ్ళీ తిన్నా మళ్ళీ మూడు నాలుగయింది నాలుగింటికి మళ్ళీ ఆకలైయింది మళ్ళీ తిన్నా సాయంత్రం ఏమైయింది పాప్ కల్ తెచ్చిండు. కళళ్లు ఇచ్చినంక కల్ తాగితే ఏదో ఒక టి తిన బుద్ది అవుతది కదా. అట్లా అనేసి మళ్ళీ అన్నం యేస్కోని మళ్ళీ తిన్నా
ఇంకా తినాలా అండి
అంటే స్టఫ్ ఏమైనా చేసుకోవచ్చు కానీ మాకంతా ఇగ ఆ రోజు చేయలేదండి మా అమ్మ గు కూడలు యేస్తది మ్య ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ.
అంటే
గుడాలు అంటే కందులు
ఓ అవును అవునండి మాకు దేవచ్చు కందులు వేయించుకొని తింటాం కదా టైం పాస్కి
కందులు వేంచుకొని కాదు ఉడకబెడతారు ఉడకబెట్టి పోపుకేస్త్
వొ వద్దులే ఉడకబెట్టేది వద్దు గారబ్ అయితాయ్ కానీ యెంచినవి అనుకో ఎన్ని రోజులైనా తినొచ్చు కదా.
కానీ యేంచుకొని తినరండి కందుల్ని మంచిగల్నే తింటారు.
ఉనండి మా దగ్గర యేంచుకుంటారు మరి అయేంటికో మరి పల్లీలో ఏమో ఏమో యేంచుకుంటారండి.
ఆ పలుకులు యేంచుతారు పలుకులును మంచి శెనకలు వేంచుతారు అవి బాంటాయ్.
ఆ హు అవునండి ఈ సారి తి ఈ సారి మాసంనే తీసుకొస్తా అన్నది ఇంకేమైందో ఆమెనే రాలే ఇంకా.
అవునా పలుకులు బాగుంటాయి ఎంచుకొని తీస్కారామనండి.
ఆ తెమ్మంటానే అ తిరుపయిలో ఫుల్ పెడతారండి తిరుపతిలా
ఏం పెడతారు
ఆ ప్రసాదం
ప్రసాదమా
ఏం చేస్తున్నారు మరి ఇంకా ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం.
ఏ ప్రసాదం ఇష్టం మీకు
ఆ ఏంటిదండి
చమటుంన్న
ఆ అంటే దేవుని ప్రసాదం అయితే ఇష్టం తిరు అది అయ్యప్ప స్వామిది ఉంటాది చూసిర్రా అయ్యప్ప స్వామిది అదాన్ని ఏమంటనండి అయ్యప్ప స్వామిది తెస్తారు కదా
అ
మీకు అర్ధం కావట్లేదా
నండి
అయ్యప్ప స్వామిది ఏమంటారు దాన్ని
ఆ ఏమో మరి శబరిరి నుంచి తెస్తారా తెలుసు ఏమంటారో తెలియదు ప్రసాదం పేరు నల్లగా ఉంటది కదా అండి ఎర్ర
ఉ అట్లా బాగు అది బాగుంటది మళ్ళీ అది రేర్ అంటే ఎక్వ దొరకదు కదా అది అంటే అయ్యప్ప మన దాంట్లో స అమ్మాలు వేసిన వాళ్ళ చేస్తారు కదా
అవునండి
అది బాగుంటది అంటే మితాయి కూడా బాగుంటుది తే కన్నాది రే మనకి ఎక్కువ దొరకది ఇగా మీకు దొరుకుతుందండి మీరు మీరేం చేస్తారు మరి ఇంకా
ఏం లేదండి ఇ నిద్రస్తుంది పడుకోవాలి చాలా అంటే చాలా చాలా చాలా నిద్రస్తున్నా నా స్నేహితులు ఇద్దరు వాడుకురు అలాని చూస్తే నాకు నిద్ర వతుంది
అవునా నిద్రకి ఇప్పుడు పోతే నైట్ ఏం చేస్తారండి మరి మీరు
అది అందుకే కదండి పడుకోవట్లేదు
సరే అండి సరే అండి అండి ఉంటానమండి బాయ్